డివినింగ్ మాన్ ఎలా ఉన్నారు? యా ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ మీరెలా ఉన్నారు?
ఇస్ నన్ గుడ్ థ్యాంక్ యూ
యా మీ పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ కి పంపిస్తున్నారన్ చెప్పేసి తెలిసిందండి అవునా?
అవునవును మేము కూచిపుడి డ్యాన్స్ కోసం అని పంపిచ్చాం మా పిల్లల్ని యాక్చువలీ
ఓ కూచీపుడి కోసమా, యా అంటే మాకు భరతనాట్యం అన్ డి కొంచెం ఇంట్రెస్ట్, సో ఏదో క్లాసికల్ డ్యాన్స్ కి పంపిస్తున్నారు మన పక్కింటి వాళ్ ళ్ళు కొంచెం కనుక్కుంటే బెటర్ గా ఉంటుంది గదా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు సజ్ స్ట్ చేశారు
అవునవును అక్కడ భరతనాట్యం కూడా ఉంది. సో మా పిల్లలు అంటే రెండు నేర్చుకుంటున్నారు బట్ కొంచెం టైమ్ మేనేజ్మెంట్ అన్ గ్గరా ఇబ్బంది అవు పడుతున్నారంతే.
ఓకే సో టీచర్ ఇస్ గుడ్ ఆ? ఎలా నేర్పిస్తున్నారు?
ఉమ్ చాలా బాగా నేర్పిస్తారు.
ఓకే అఫోర్డబుల్ ప్రైసేనా అండి, కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు? అఫోర్డబులేనా?
ఆ అఫోర్డబులే అండి పర్ మంత్ ఫైవ్ థౌజండ్ వరకు తీసుకుంటున్నారు అంతే, అంతకు మించి తీసుకోవట్లేరు. బయట జూస్తే ఇంకా చాలా హై లో తీసుకుంటున్నారు కనీ అఫోర్డబుల్ ఎట్ ది సేమ్ టైమ్ డాన్స్ బాగా చెప్తున్నారు. నేర్పిస్తున్నారు ఆ వాళ్ళని లైక్ ఆ వేరే వేరే స్టేట్స్ కానీ ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కి కా కాని తీసుకెళ్ళి పిల్లల్ని పార్టిసిపేట్ చేపించి మళ్ళీ తీసుకొస్తున్నారు ఎట్ ది స్ సేమ్ టైమ్ అక్కడ సింగింగ్ గుడా నేర్పిస్ స్తరు సింగింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం లైక్ వాయలిన్ కానీ వీనా కానీ ఈవెన్ గిటార్ కూడా అక్కడ పిల్లలు
ఆ ఈ మ్యూజక్ సైడ్ లో అ వినా అండ్ ఆ వైలిన్ రెండూ కూడా ఆ బట్ ఏంటంటే నేను ఈ సైడ్ మా పిల్లలు చూస్ చేసుకోలేదు ఆ డ్యాన్స్ ఒకటి వాళ్ళు చూసేసుకున్నారు ఆ సో నేను ఇంకా వాళ్ళని అది మాత్రమే పంపిస్తా అని చెప్పేసి డిసైడ్ చేసు స్పెషల్లీ అందులోనే భరతనాట్యం అనేది దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్
ఓకే అక్కడ సంగీతం చాలా బా నేర్పిస్తారు
ఓకే టీచర్ బావుందిననంటే ఆ విల్ గో త్రూ అన్ టాక్ టు హర్
ఎయస్ సార్ అయ్యో కఖచ్చితంగా చాలా బాగా నేర్పిస్తారు దగ్గరుండి నేర్పిస్తారు పిల్లలకి
ఓకే ఓకే
భరతనాట్యం నేర్పిస్తారు ఇప్పుడు అన్నట్టుగా మా పిల్లలు వెళ్తున్నట్టుగా కూచిపూడి నేర్పి పిస్తారు అక్కడ సంగీతం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా మీరు
యా ఒకసారి ఆ లెజెన్ టు మీ మా ఆ వాళ్ళకి ఇలా నేర్పించడం వల్ల కల్చర్ అనేది కూడా డెవలప్ అవుతుంది కదా
అవునవును చాలా అవును అంటే ఇప్పుడున్న కాలంలో మక్సిమం ఈ పాప్ సాంగ్స్ బీచ్ సాంగ్స్ కి పిల్లలు వీటికి అలవాటు పడుతున్నారు
ఓకే అవును
ఇలాంటివి ఇంకా ఇంకా అంటే పిల్లలు ఇంకా పార్టిసిపేట్ చేయడం వల్ల వేరే వేరే పిల్లలకి కూడా ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి సో మన ఏన్షియయంట్ టైమ్స్ అంటే ఆ మన కల్చర్ ఏంటో తెలుస్తుంది ట్రెడిషన్స్ ఏంటో తెలుస్తుంది సో దాట్ ఇది ఇంకా అవునవును
ఆ ట్రెడిషన్స్ అనేవి తెలియాలి పిల్లలకి కూడా తెలియకపోతే ఆ ఆ అప్కమింగ్ డేస్ లో అసలు ఏదైనా చూస్తే కూడా ఇదేంటి ఎక్కడ నుండి వచ్చింది అని క్యూషన్ చేసిన కూడా ఆర్చర్యం పొనకర్లేదు ఆ క్యూషన్ చేసినప్పుడు మనం కూడా అసలు ఏవి నేర్పించకోకుండా అంటే మన ఇండియన్ కల్చర్ ఇది ఏది నేర్పించుకోకుండా ఇలా ఉన్నారా అసలు వెలు క్వశ్చన్ చేసేవరకు వచ్చారా అని ఎవరు కూడా మనల్ని క్వ్న్ చేయకూడదు మనల్ని అడగకూడదు
ఇప్పుడే చూడండి పిల్లల్ని ఎవరన్నా వళ్ళి అంటే మామూలుగా మనం ఫెస్టివల్స్ జరుపుకుంటూ వుంటాం ఇంట్లో ఎగాక్ట్ గా దని తర్వాత ఏం చేయాలి ప్రాసెస్ ప్రొసీజర్ అంటూ ఏమి తెలిలీదు ఒకే చేసామా లేదా అన్నట్టే ఉంటారు
ఇవి నేర్పించడం వల్ల వాళ్ళకి అటు ఎడ్యుకేషన్ సైడ్ కూడా ఆ మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది వన్స్ బ్రెయిన్ అనేది ఆ యాక్టివ్ మోడ్ లో ఉంటే వాళ్ళు ఏది రీడ్ చేసినా కూడా ఈజీగా గ్రాస్ప్ అనేది జరుగుతుంది సో దట్ వాళ్ళు ఆ ముందుంటారు ఎడ్యుకేషన్ లో కూడా
ఫిజికల్ గా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేస్తే కానీ వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ గా ఉంటంది అట్ ది సేమ్ టైమ్ ఫోకస్ చేయలేరు బట్ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే కంప్లీట్ గా ఆ ఒక నాలుగు గుడల మధ్యలో పెట్టేసి టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అదే క్లాస్ లో కూర్చోబెట్టి చెప్పిస్తున్నారు కంప్లీట్ గా బై హార్ట్ మెథడ్ లో
అవునవును అన్ని అవర్స్ కూర్చోవడం వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ అనేది ఎగ్జాస్ట్ అయిపో. సో వాళ్ళు ఆ బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోతే ఆటోమటిక్ గా బడీ కూడా. ఎగ్జాస్ట్ అయిపోయి వాళ్ళకి ఫర్దర్ గా ఏం చేయాలో అర్ధం కావట్లేదు.
ఫర్దర్ గా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎట్ ది సేమ్ టైం లేని రోగాలన్ని వచ్చేస్తున్నాయి. ఆహ్. ఇప్పుడు ఎవరికి చూసినా మాక్సిమం స్పెడ్స్ ఫుడ్ ఏమన్నా సరిగ్గా తింటున్నారా అని అం ఎహ్ అది కూడా సరిగ్గా తినట్లేదు వాళ్ళు.
అవునండి.
మాక్సిమం జంక్ ఫుడ్ తింటున్నారు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటున్నారు. బాగా ఆయిలీ ఫుడ్స్ తింటున్నారు. ఇంట్లో వంటకాలు అంతగా మెచ్చట్లేదు.
ఈవెన్ మనకి ఫుడ్ రావడం కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్టిలైజ్డ్ ఫుడ్. రావడంతో ఆ ఫుడ్ ఐటెమ్ లో ఉన్నటువంటి టేస్ట్ అనేది మిస్ అవుతుంది ప్చ్. మనకి దేశీ ఫుడ్ ఐటమ్స్ లో ఏంటి అని అంటే ఆహ్ టేస్ట్ ఉంటుంది. సో టేస్ట్ ఉన్నప్పుడు మనం ఏది కుక్ చేసినా కూడా ఆహ్ ఐ కూడా టేస్టీ గా వస్తుంది వన్స్సీ ఫర్టిలైజడ్ ఫుడ్ వండినప్పుడు. లవే టేస్టీగా లేనప్పు మనం ఎంతో ఆహ్ ఎన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసినప్పటికీ. ఆహ్ టేస్ట్ రాకపోతేయా ఆ ఐటెమ్ కి. అది మనకు కూడా తినాలనిపించట్లేదు ఈవెన్ ఇప్పుడు రైస్ చూస్తే ఇట్స్ ఎ టేస్ట్ లెస్.
ఆహ్ పెస్టిసైడ్. ఇది యూస్ చేయకుండా ఏ వెజిటేబుల్ ఏ ఫుడ్కి ది అంట. స్పైసెస్ కానీ అసలు రావట్లేదు. సో కంప్లీట్ గా ఆహ్ ఒక స్లో పాయిజ. లాగా మనం ఇమిటేట్ చేస్తున్నాం ఫుడ్ నుంచి కూడా.
అవును ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆర్గానిక్ ఫుడ్ స్టోర్స్ అనేవి కనిపిస్తున్నాయి సిటీ లోపట్ల. ఆహ్ కొంతమంది ఫార్మర్స్ వచ్చేసి మనకి ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి. ప్పేసి పండిస్తూ ఆహ్ వాళ్ళు పంపిస్తూ ఉన్నారు ఆహ్. అవి కొనడానికి కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మనము ఏదైనా ఆహ్ మనకి డిస్. ఫీజు వచ్చి హాస్పిటల్ లో పెట్టడం కంటే అమౌంట్ వీటి పైన ఇన్వెస్ట్ చే డిసీ హెల్త్ ని కాపాడుకోవడం బెటర్ ఏమో అని చెప్పేసి నా ఒపీనియన్ బడీ యుస్ సే
అవునండి ఎగ్జాక్ట్గా చెప్పారు అలానే. ఇప్పుడు కొంతమంది మిలెట్స్ కూడా అమ్ముతున్నారు.
యా మిలైట్ ఫుడ్ ఈజ్ ఎ గుడ్ ఫుడ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా మనకి. మంచి ఆహ్ మిల్లెట్ ఫుడ్ కిస్. సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గారే ఒక స్కీమ్. ఇడ ఇష్యూ చేసినట్టు.
అవునవును. అండ్ ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ పాత రోజులు అనేవి ముందుకు వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్. ఇప్పుడున్న రోగాలకి మాక్సిమం ఎవరో ఒకరికి ఏదో ఒక డయాబెటీస్ ఉండడం లేదంటే. ఏదో ఒబిసిటీ లేదంటే ఏదో థైరాయిడ్ ఏదో సంథింగ్. ఒక్క రోగం కూడా లేకుండా మంచిగున్న వాళ్ళంటే ఇట్స్ ఎ వెరీ రేర్ అసలు.
మీరు అన్నట్లు రావాలి కూడా వెనకట్ కి ఉన్నటువంటి రోజులు. రావాలి. అలా వస్తేనే మనకి కూడా ఆహ్ ఇదంతా అంటే. ఏదైతే ఫర్టిలైజర్ ఫుడ్ తినడము. దాని తర్వాత డిసీజెస్ రావడం. లం హాస్పిటలైజేషన్ అవ్వటం ఇవన్నీ తగ్గిపోయి మల్. లే హెల్దీ బాడీస్ అనేవి ఆహ్ ఉంది. హెల్దీ సొసైటీ తయారవుతుంది.
అవును ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్స్ గూడా కంప్లీట్ గా బిజినెస్ కార్పొరైజేషన్ అయిపోతున్నాయి అన్నీ
అమ్మో అసల బిల్లు చూస్తేనే వాచిపోతుందండి బా
మొన్న మా ఫ్రెండ్ వెళ్ళింది, తనకి బాగా జ్వరం వచ్చిందని చెప్పేసి చూపించుకోవడానికి వెళ్ళింది, అక్కడ ఓపి ఏమో ఫైవ్ హండ్రెడ్ వేశారు ఓపి ఫైవ్ హండ్రెడ్ వేస్తారు, దాని తర్వాత ఇంజెక్షన్ ఎన్
ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్పేసి వాళ్ళు లాగి ఎ అమౌంట్ మామూలుగా ఉండట్లేదు
అక్కడ వాళ్ళ ఫమస్ల లోనే మెడిసిన్స్ తీసుకోమని చెప్పేసి మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తే ఆల్మోస్ట్ థౌజండ్ కి పైన ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ అయింది. జస్ట్ ఒక ఫీవర్ కి, ఓపి ఫైవ్ హండ్రెడ్ ఒక క్షణ మిగతా ట్యాబ్లెట్స్ జస్ట్ అంతే, జస్ట్ ఫీవర్ కి ఇంతా అసలు టూ థౌజెండ్ దాటిపోయినయంట, మేమే షాక్ అయినం. ప్రతి హాస్పిటల్ ఇలాగనె ఉంది. దానికంటే బెటర్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్ జూ తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది.
కాని ఒక పూ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు.
అవును.
అసలు హాస్పిటల్కెళ్ళాలి అని అంటే, ఫస్ట్ చె లో క్యాష్, ఉందా లేదా అనేది, చెక్ చేసుకోవాల్సిఒస్తుంది. క్యాష్ ఉం టెనే ఒకే వెళ్ళి ట్రీట్మెంట్ జేపిచ్చుకుందాము. క్యాష్ లేదా అమ్మో - మన వల్ల గాదు, ఏదో ఒక ఆల్ట్రనేట్ జూసేసు కుందాము. ఇంక ఏం జరిగినా అంతే.
అవును.
ఇవే, మనం కోవిడ్ టైమ్ లో గూడ జూసాం గదా?
అవును, చాలా జూసాం, అసలు ఆ కోవిడ్ టైమ్ లో అయితే అసలు బీభత్సం మా అ చేతులో డబ్బులు ఉంటే, మనిషి ప్రాణాలు, డబ్బులు లేదు అంటే, మనిషి ప్రాణాలు ఇంకా, వద్లెయ్
అసలు టైయిమ్ లో, అమౌంట్ పట్టుకున్నా గూడా ఆ వైరస్ వల్ల, ఎన్నో ప్రాణాలు పోయాయి.
అది అసలూ, అన్ బ్యారబుల్ కండీషన్, ఆ టైం అయితే
దాంట్లో ఒక్కొక్కరికి, ఒక్కొక్క వే లో ఆ రాను ఒక ఎక్స్ పీరియన్స్ అ ఎడ్యుకేషన్ లో గానీ, లేదంటే హెల్త్ లో గానీ, ఆ ప్రతి ఒక్క సెక్టార్ లో, ఒకా
ప్రతి సెక్టార్ బిజినెస్ అయిపోయిందండి. మీరు అన్నట్లూ, ప్రతి సెక్టర్ గూడ బిజినెస్ అయిప పోయింది, ఇంక మనం దాన్ని, ఎలా బయ కట్టబడ ఆరోజు దాంట్లోడి ఉంది అని అంటే, ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది తప్ప, ఇంక వేరే ఆప్షన్ లేదు అని, అ
అంటరు ఏమొ అసలు చాల ఇదిగా అయిపోయింది. నేను కూడ వస్తాలే. మీకు కూడా అండి, థంక్యూ హావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్.